హలో
హలో బాగున్నామండి బాగా ఎండల ఎక్ ఉన్నాండి
ఏ అసలు ఈ అందులో చాలా ఘోరంగా ఉన్నా ఏంటి జబ్ మస్త
సమ్మర్ కదండి అసలు ఎంలకి వండలేకపోతును వేడి అసల ఏమి ఏమనా చెట్ల కింద ఉంది మనిషి అ ఆలోచయం ఉందండి చల్లగాలి గురించి
అ అ సమ్మర్ అయితుంది కదా ఇప్పుడు సమ్మర్ అనేది క్లోజ్ అయితుంది మరి ఇం అందుూ చాలా గట్టిగా స
ఆ మరి వేసవికాలం కదండి కొత్తలోటి అందుక అనేసి మరి బాగా వేడిగా ఉన్నది
అ నెలకు వచ్చేసరికి
అకిలి పెతులు ఇవి ఉంటాయి కదండి వాటికి ఏవో అంటారు కదా ఆ మాార్కంటే అవును
ఆహా వేటి సమ్మా
లేదు వైజాకి వెళ్ళి మన ప్లాన్ చేస్తున్నాం అదే బీచ్ ఉంది కదా దానికి ప్లా చల్లగా ఉంటదని ప్లాన్ చేస్తున్నాం
బీచ్కి ఎప్పుడు వెళ్ళ లేదా
లేదు వెళ్ళదు వెళ్ళాలి
ఈసారి వెళ్తే బాగా విజిట్ చేయండి వైజాగ బీచ్
అది ఎక్కడ బాగుంటదండి బీచ్
ప ననైయితే వెన్నాల వైజాగ్ గురించి మీక ఏం తెలుసు ఆసలు
వైజాగ్ ఉండి మనకి ఏం తెలుసు
సెంట ఓక సిఎ సెంటఓకఓకే సిఎంఆర్ సెంటర్ అయి అండి బట్టలు అమ్ముతా రా బొమ్మలు అమ్ముతారా గోల్డ్ గోల్డ్ అక్కడ ఎందుకు అమ్ముతారండి బట్టల్ షాప్ కదా సిఎంఆర్ అంటే బట్టల్ షాప్ అంటారు
అన్ని ఆల్ వెరైటీస్ అమ్ముతారండి అక్కడ
ఓ నైస్ నైస్ నేను కూడా ఈసారి వైజాగ్ వెళ్పితే సిఎం గారిని విజిట్ చేస్తాను ఓకే సూపర్ సూపర్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా సీఎంఆర్కి
ఆ ఇంత ముందు వెళ్ళామండి
ఇంతకు ముందు వెళ్ళారా నను ఏసీ ఏమైనా ఉంటదా అక్కడ
ఆ ఏసి ఫుల్గా జనరల్స్డి బాగుంటది చూడడానికి కూడా హ్యాపీగా ఉంటది మనకి
మనసు అంతంత ప్రశాంత ఆహ్లాదు కరంగ
అ
చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు ఇంకేమైనా కొత్తగా చెప్పండి ఏమైనా మీరు విజిట్ చేస కొత్త ప్లేసులు ఏమైనా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి భవిష్యత్లో
అదే కైలాసగిరి వెళ్ళదాం అనుకుంటానండి కైలాసగిరిలో
ఆ ఎక్కడళ పెట్టారు అ రీసెట్గా డ హ నవ నాకూ తెలిదండి చోడాలయితే
గ్లాస్ బిజ్జి పెట్టారు
గ్లాస్ బ్రిడ్జా అంటే గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఏంట నార్మల్గా బ్రిడ్జ్ మీద నడిచినట్టేనా
ఓన్లీ గ్రాస్ మీద నడిచినట్టు ఉంటుంది కింద లొకేషన్స్ నెక్స్ట్ బీచ్ త్రీ హండ్రెడ్ అ
అద చిన్నపిల్లలకి ఏమైనా తగ్గింపు ఉంటదా చిన్నపిల్లలకి హండ్రెడ్ పెద్దవారికి మూడు వందల రూపాయలు నా చాలా ఎక్కువ రేట్ అండి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగ వెళ్తారండి
అక్కడ హాలు తయారంగ్ కి హల్ ఫిట్టింగ్ చేసిన
చెప్పుకోవాలంటే మీరు చెప్పినది కరెక్ట్ే కాకపోతే ఇప్పుడు చాలా జనాలు వెళ్ళి ఉంటారు వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు వాళ్ళకి మనీ వస్తుంటది కదా
ఇప్పుడు ఆకం లేంది చోడం
అయితే మీరు చెప్పింది ఒక నట్ బ అయితే మిడిల్ క్లాస్ కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు
ఏమో సమ్మర్ కదండి ఒక్కోసారిగా తగ్గిస్తారు ఆ లేదండి జూపర్ హలోబానే ఇప్పుడు వాళ్ళు ఏమంటంటే
జంతువులు లేవు తక్కువ ఉన్నాయి అవి అంటన్నారు కదా ఎంతవరకు నిజందడి
ఉన్నాయండి పొద్దుందాక వాళ్ళు కూడా చూశారు
అరక ఫుడ్ ఎలా వస్తుంది అన్నమాట జంతువులకి
సోమవారం పూట సెలవు కదండి మండే పూట
రోజు వారికి పెడతారా లేకపోతే వారానికి ఒకసారి పెడితే సరిపోద్దా ఫుడ్ జంతువులకి ఆహా ఓకే వీక్ లో మనకి త్రీ డేస్ పెడతారు మరి ఆఆటికి ఉంటాయి కదా మెయింటైనెన్స్ అవన్నీ కూడా సపరేటా
చేసి వెళ్ళిపోతారు
ఓకేనా అంటే ఒక్కొక్క జూ పార్క్ దగ్గర ఒక్కొక్కలు అంటే ఎనిమల్స్ ఉన్న దగ్గర మరి వైజాగ్ వెళ్తామన్నారు
వెళ్తామండి ఒక టూ డేస్ లో వెళ్తామండి
ఆ అవునండి ఆ ఆ ఓకే
ఇంకేంటి మరి
ఇంకేం చెప్పాలి
నా పేరు మోహన్ అండి ఓకే నండి అందరు నైస్ అని అంటారు కాకపోతే నాకు నా పేరు నచ్చతది కొంతమంది సరిగ్గా పిల్ల పిలువ లేరు ఆ అమ్మాయిలు ఎదురుగా అంటారు అనమాట ఆ మీకు బిర్యానీ ఇష్టమా బిర్యానీ ఏ రకం ఇష్టమండిమీకు
మ్ నా ఫ్రై ఇష్టమండి మ్
బిర్యానీలు ఎన్ని రకాలు ఉంటాయి
ఎన్ని వెరైటీలు అంటే ఫ్రైడ్ రైస్ ఉంటది నెక్స్ట్ దమ్ము ఉంటది నెక్స్ట్ ఏవేవో ఫ్రై చికెన్ మా మంజూరి మ్
చెప్తా వినండి మ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ దమ్ బిర్యానీ
మ్ మ్
ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మనకు తెలియనివి చాలా రకాలు ఉన్నాయి అందులో
మ ఆ ఆ దమ్ము ఎక్కువ తినను మొగలాయీ బిర్యాణి ఇంకేంటి అండి ఆ అన్నీ ఎగ్గూ ఇస్తారు పీస్లు ఇస్తారుడి ఆ రెండూ ఇస్తారండి దాని ట దాన్ను అలాగ్నే ఉడకబెట్చిన్ అలాగా
చికెన్ ఫ్రై చేసి కూడా అందులో వేస్తారు. సూపరండె
ఆ టెంపుల్స్ వేల్
ఎక్కడ
ఆహ్ తిరుపతిలో వెళ్ళామండి. ఆ తిరుపతిలోనే ఏముందునంది. ఆ గుడు ప్రచ్యేక్ ఉండేయి. న్యా ఆ లడ్డూల్ తింటే చాలా పుణ్య పుణ్యంది. హ్మ్ చాలా, చాలా హ్మ్ ఆ ఆ మేమెజేసం ఇస్తనండి టిఫిన్ నెక్స్ట్ పూరి మ్మ్
ఓకేే ఒకే ఏవనా పానీయలు ఫ్రీగా ఇవరా పానీ అంటే గుమ్మకాయ రసాన్ని కాని అదే ఫ్రీగా ఇవ్వము. ఇప్పుడు మెత్తల ద్వార్ మెత్తలు మారగం ద్వారా చాలా మంది వెళ్తుంటది. కదా వాళ్ళకి
ఆ ఫ్రీ ఉంటదండి మజ్య మజ్యలో ఉంటదన్ బ్రేక్ టైమ్లో.
బ్రేక్ ఏందంటే ప్రత్యేకించి ఒక టైమ్ లోనే ఉంటారా, లేకపోతే ఇప్పుడు జనాలు వెళ్తుంటారు. కదండీ. మెట్లు మార్గంలో నిడంతరం వెళ్తుంటారు.
ఆ అంతే ఇన్ గవర్నమెంట్కిపోన్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తది. కొద్దిగా మనం ప్రైవేట్గ్ కొనుకోవాలన్నే ఆ కొద్దిగా రూమ్లు ఫ్రీగావుతది. ఇగ ఆ వాళ్ళ్ ఫ్రీ అయితేనే, రూములు ఫ్రీగా ఇస్తర్ రూమ్ లాకపోతే మనం ఆ రూమ్ లో ప్రొవైడ్ చేసుకోవాలే
ఒకలికా ఆ ఒక రూమ్లో సిక్స్ నెంబర్స్ వరకు ఉండొచ్చు.
హ్మ్
ఆహ ఓకే అండి. చాలా మంచిదండి. థాంక్యూమ్ థ్యాంక్యూ సో మచ్